కా
బాగున్నావా
బాగున్నా కాను బావున్నా
వాగా ఏమి నాలుగు రోజుల ముందు నుంచి ఇంటికి పోవాలి పోవాల అంటున్నావు ఎం పోలేద
లేదు అక్క అంటే ఇప్పుడు ఫెస్టివల్ రోజు వెళ్తే వెళ్ళేసరికి ఫెస్టివల్ అయిపోతుంది అ
అవునా
ఆ ఇంకా వెళ్ళలి మళ్ళీ సన్నే వెనక్కి రావాలంటే కుదరదు కదా టూ డేస్ కదా టూ డేస్ ఏం వస్తార అని చెప్పేసి మా నాన్న ఇంక వద్దని చెప్పేశారు
మీ క్లాస్ వాళ్ళ ఎవ్వరు పోనా
మా క్లాస్ వాళ్ళు నేను రిషిత తప్ప అందరుూ వెళ్ళిపోయారు
ఆ పాప దేవఊరా
ఆ పాపతే నందీాలలా
హుహు
అ
అనూష పోయిందా
ఆ అనూష వెళ్ళింది కదా
ఏ ఊరు అనూష ది
ఈడే వలగ మోడియో ఏదో సంథింగ్
ఉహు
ఆ పోయే వాళ్ళందరూ పోయారూ ఒకేసారి
వచ్చారా
మళ్ళీ వచ్చారు ఆ ఈ రోజు ఇద్దరు వచ్చారు నిన్నొక ఇద్దరు వచ్చారు
ఏమనద మేడం లేట్ గా వస్తే
ఫైన్ కట్టమని చెప్ప అంటే రీజన్ చెప్తే ఏం అనట్లేదు ప్రసన్న మేడం
ఉ
ఇంగా రీజన్ చెప్పకుండా ఫోన్లు ఎత్తకుండా చేసిన తర్వాత ఇంగా పనిష్మెంట్ ఉంటుంది ఒక అమ్మాయిని టూ హండ్రెడ్ పే చేయమని చెప్
ఏం చేస్తది ఆ మనీయా
దాని వాడుకుంటారు ఇంకా ఏం చేస్తా
ఉహు
ఇంకా ఇద్దరు రావాలి హాస్టల్ర్స్
పోందే మంచిది అయిపోయింది ఎప్పు నీకు జర్నీకి సరిపోయిది
ఆమ్మో ఏం చేస్తాం ఇంకా శ్రీరామనవమికి వస్తానని చెప్ మా నాన్న అంటే మ ముందు రోజు గాని దాని రోజు కాని ఆ రోజు కాని కుదిరితే
మీ డాడీ వస్తే స్టే చేయాల్సి వస్తది కదా అప్పుడు
లేదు లేదు మా నాన్న మార్నింగ్ కొంచెం ఎర్లీ మార్నింగు స్టార్ట్ అవుతారు ఇక్కడ వచ్చేసరికి వన్ థర్టీ టూ అవుతుంది
ఓకే ఎన్ని అవర్స్ జర్నీ సిక్స్ ఆ
టెన్ అవర్స్ ఉంటుంది
మళ్ళీ నైట్ బస్కి వెళ్ళిపోతారా
ఆ నైటు నైన్ థర్టీ కి నైన్ కి ఓ బస్ ఉంది ఆ బస్సు కి మా నానయితే అందుకుంటాడు నా దగ్గర అంటే ఎక్కువసేపు ఉండడు వచ్చి వస్తాడు ఏమైనా తీసుకొస్తాడు ఇచ్చేసి ఎలా ఉన్నావు ఏంటి అడుగుతాడు అంతే ఏమన్నా ఫీజ్ కట్టేది ఉంటే కట్టేస్తాడు ఇగా వెళ్ళిపోతాడు వెంటనే కొంచెం సేపు కూడా ఉండడు మా నాన్న మళ్ళీ వెళ్ళాలి కదా
అంతే లాంగ్ కదా
ఆ మళ్ళీ మధ్యలో స్టక్ అయిపోతే ఇబ్బంది కదా అందుకని మా నాన్న వెంటనే వెళ్ళి మా అమ్మాయితే ఇంతవరకు రాలేదు నా దగ్గరికి
సేమ్ మా అమ్మ కూడా ఇప్పటి వరకు రాల కనీసం కాలేజ్ కూడా చూల్లె మళ్ళీ మా అమ్మ టూ మంత్స్ ఒకసారి నెల్లూరుకి వస్తది
హామ్ మళ్ళీ ఇంకా ఇక్కడ స్టే చేయడానికి హాస్టల్ల్లో ఉండి మార్నింగ్ వెళ్ళడానికన్నా కుదరాలి కదా మా అమ్మ ఉండదు అంటే ఎక్కువ సేపు పట్టిది మా అమ్మ వ అందుకని మా నాన్న అయితే తొందర పెడతారన్నమాట వెళ్దాం వెళ్దాం అని
అంతేలే
అసలు ఎక్కడా ఉండడు ఒక్క చోటు కుదురిగా
ఉ
ఇంకా వస్తే వస్తాను లేకపోతే లేదన్నాడు ఇంకా శ్రీరామనవమి కి ఎలాగూ హాలిడే ఇస్తారు కదా ఇంకా నేను టెంపుల్ కి వెళ్దాం అనుకుంటున్నా
మీ డాడీ ఆ రోజు చూస్తే ఏం చేస్తావు ఇంకా పోలేవు కదా
చెప్తే ఒకలా వస్తే ఒక మాట చెప్తాడు కదా అడుగుతా ఈ రోజు వస్తావా లావా లేకపోతే ఏంటి ఎప్పుడొస్తావ్ అని చెప్పేస్ అడిగితే చెప్తాడు ఇంకా రాను అంటే ఇంక ఏం లేదు నేను గుడికి వెళ్తన్నాను అని చెప్తా.
హూమ్
ఇంక లేదు ఆ రోజు మా నాన్న వస్తాను అంటే ఇంక హాస్టల్ల్లోనే ఉంటా. అయినా నాన్న వచ్చేసరికి కూడా వన్ అయిపోతుంది కాబట్ ట్టి నేను మార్నింగ్ ఆ వెళ్లేసి రావచ్చు వెంటనే. హూమ్ కాపోతే టెంపుల్ కెళ్ళిన్ టెంపుల్ కెళ్ళిన తర్వాత మూవీ కి ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. చూడాలి మరి మా నాన్న ఎప్పుడొస్తాడో దాన్ని బట్టి
ఎవరెవరు వెళ్తున్నారు
వస్తారు మా ఫ్రెండ్స్ మా క్లాసోళ్ళు బ అబ్బాయిలు గూడ
మంచిది ఎంజాయ్ చేయండి ఊకే ఎందుకు ఉన్నా నాలుగు రోలు
అంటే మా అన్నయ్య తెలుసు కదా ఓబులేష్
ఆ
వాడు బయటికెళ్దాం మూవీ కెళ్దాం అంటున్నాడు. టెంపుల్ కెల్లాలి రా అంటే సర్లే ఫస్ట్ టెంపుల్ కెళ్ళి ఆ తర్వాత మూవీ కెళ్దాం లే అన్నాడు. చూద్దాం లే అన్
అ
ఇంకెంటక్కా ఎప్పుడు వస్తున్నావు?
నేనా సండే వస్తా మిడ్ అంట గద మండే నుంచి
మీకా?
ఆ ఆ మిడ్ లేకపోయింటే ఇప్పుడల్లా వచ్చేదాన్ని కాదు అసలా
భాగ్య గూడ ఇప్పుడు రాదంటా?
భాగి ఇంకా వస్తది తప్పదు మిడ్ గదా.
హుమ్ అదే వాళ్ళ విలేజ్ ఫెస్ట్ ఉండిద్ది తిర్నాల ఉంది గదా మరి ఎలా?
వస్కార్లే ఇంకేం చేస్ కాదు ఈ మధ్య తెగా హ్యాపీ హ్యాపీ గా ఫెస్టివల్ ఫెస్టివల్ అనేది కరెక్ట్ గా అదే టైమ్ కి పడింది.
అండి మీకు డే బై డే ఏం జరగదు గదా
మాకు ఒక రోజే రెండు
అదే ఒక రోజు రెండు అయినప్పుడు ఇప్
ఒక్ ఆ ఒక్క రోజు డు బోతాయ్ రెండు సబ్జెక్ట్లు పోతాయ్ వీళ్ళ లెక్క డే బై డే అయున్నా గా కానీ
మాకు అంటే మాక్ కు డే బై డే ఏం పెట్టారుగాని అంటే రోజుకి ఒక్కటే పెడతారు. ఓ ఒక్క హాఫ్ డే నే ఇంక హాఫ్ డ మొత్తం ఖాళీ. మాకప్పుడు ఫస్ట్ మిడ్డు మాకు మా సూపర్ సీనియర్స్ తో కలిసి పెట్ టారు కదా
హా
ఊమ్ ఒకేసారి అయ్యేసరికి అలా పెట్టారు ఇంకా ఒక ఒక్కొక్క రోజు ఒక రోజు. నార్మల్ గా ఒకళ్ళకే అయితే ఒక రోజుకి రెండు పెట్టే వాళ్ళేమో ఆ అంటే వాళ్ళకి ఎలా అంటే అక్క వాళ్ళకి మార్నింగ్ థియరీ ఆఫ్టర్నూన్ ప్రాక్టికల్ జరిగింది. మాకు అలా పెట్టలేదు కదా ఇది వన్ అసలు ఓన్లీ థియరీ వరకే జరిగింది మిడ్ ప్రాక్టికల్ అయితే మాకు. జరగలేదు మేము గూడ పెట్టిచ్చుకోలేదు మేము ఏమన్ కుంటున్నామంటే త్రీ మిడ్స్ థియరీ అయిపోయిన తర్వాత ప్రాక్టికల్స్ పెట్టుకుందామని చెప్పేసి అన్నాం అంటే మాకు ఆగస్ట్ లో కదా చాలా టైం ఉంది గదా ఇప్పుడు ఏప్రిల్ లో మిడ్ టూ మాకు పెట్టేస్తే
అళ టైం ఏమి ఉండది ఆడా మే జూన్ మాఫ్ మంత్ మొత్తం సమ్మర్ ప్రీపకేషన్ క పోతుంది టైమ్ ఉండదు సరిపోయట్లా చాలా హడావిడిగా అయిపోతది మీ సీనియర్స్ తో పాట ఎగ్జామ్స్ మీకు
వాళ్ళకి ఎప్పుడు
వాళ్ళకి ఆ లేదు లేదు వాళ్ళకి మే లోనే
అక్క మీకు మా సీనియర్స్ కు ఒకేసారి జరుగుతుంది అక్క సెకండ్ సేమ్
ప్రతిసారి కానీ వీళ్ళకి ముందు అయిపోతుంది ఈసారి
అదేంటి
అంటే మాకు ఇంటర్న్షిప్ హాలిడేస్ ఉన్నాయి కదా
ఆహో
అందువల్ల ఈసారి ల్యాగ్ అయిపోంది వాళ్ళకి మేలోనే అన్నారు అంటే ఇంకా వాళ్ళకి సమ్మర్ హాలి చేేస్తు వాళ్ళకి అయిపోయిన తర్వాత మాకు స్టార్ట్ అవుతది అంటే మాకు అయిపోయిన తర్వాత మీకు స్టార్ట్ అవుతుంది
ఆ మీకు అయిపోయిన తర్వాత మాకు ఇంకా ఆగేష్లో స్టార్ట్ అయిపోతుంది అంటే ఆగస్ట్ ఆఫ్టర్ ట్వంటీ తర్వాత ఉంది. ఏ డేట్ అనేది తెలీయదు గాని ట్వంటీ తర్వాతే ఉంది
ఆహా
ఇంకా ఆగెస్ట్ మంత్ మొత్తం జరిగిద్దేమో
ఆ అంతే
అ తర్వాత ఇంకా
అదే ఆగస్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ అయిపోతది
ఈ తర్వాత దసరా వచ్చేస్తుంద అక్క
ఆ నవంబర్ ఉండిదిలే దసరా
అదేలే ఒక హాఫ్ మంత్ అలా తర్వాత వచ్చి సిద్ధి మరి మాకు హల్డేస్ ఎన్ని రోజులు ఇస్తారో తెలీదు మాకు ఒక లాస్ట్ టైం అయితే ఒక త్రీ వీక్స్ ఇచ్చింది.
ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ వచ్చిన తర్వాత అది కూడా లేకుండా పోతుందిద అసలు
ఆ మరి ఏమో
మేమయితే కరెక్ట్ గా వన్ మంత్ ఉండొచ్చ తెలుసా వన్ మంత్ పైనే ఉండొస్తాము.
హ మామ్మల్ అయితే రాక పోతే ఫోన్ల మీద ఫోన్లు చేస్తారు రాలేదు రాలేదు అని చెప్పేసి తెలుసా
మీకేవరు ఇన్ఛార్జ్
ఇప్పుడు ప్రసన్న మేడం అప్ ఫుడిక్ సారయినా సరే వేరే వాల్ ఎవరో ఒకళ్రు కాల్ చేసి చెప్తూ ఉంటారు శేఖర్ సార్ ఫస్ట్ ఇయర్ లో ఇంచార్జ్ సిట్టింగ్ ఆయన వస్తారు ఇంక ఇన్ఛార్జ్ కూడా ఆయనే మన సూపర్ సీనియర్స్ కి శిరిషా మేడం ఇంకా ఏరియర్ చేంజ్ అవుతారు కదా ఉం
ఏమైత మెస్ ఫుడ్ బాగున్నట్లే ఉంటనే
దారిద్రంగా పెడుతున్నారు ఆఫ్టర్ హాలిడేస్ తర్వాత స్టార్ట్ అయిన తర్వాత నుంచి
ఎవరు లేరాండి మీరు అదే బటి అంటున్నారా
ఏ ఒక్కరు లేకపోయినా కనీసం చేసేదన్నా సరిగా చేయచ్చు కదక్క ఏం బాగుండదు కొన్ని ఒక ఫోర్ డేస్ ఏమో హాలిడేస్ టైమ్ లో కర్రీస్ అసలు చేయలేదు.
కర్రీస్ చెయాలేదా ఏం చేసారు అయితే ఫుడ్
కర్రీస్ అసలు చేయలేదన్నమాట పచ్చడి ఇంకా పప్పు ఇంకా రసం అంతే ఇంకా మళ్ళీ మొన్నటి నుంచి మొన్నటి నుంచి చేస్తున్నారు ఆ మళ్ళీ మొన్నటి నుంచి చె కర్రీస్ కానీ అ కర్రీస్ ఏం బాలే క్యాబేజీ లో పెసరిపప్పు అంట
ఆ ఇంతకు ముందు కూడా ఒకసారి చేసారు
దారిద్రంగా ఉంది అసలుకి ఏం బాలే అ అందుకే నైట్ ఆడర్ పెట్టు కుందం అక్క అంటున్నా
పెట్టుకోండి ఇంగ రోజంతా తినకుండా సాయంత్రం ఏం చేస్తారు
అదే గదా మార్నింగ్ పొంగల్ అనుకోని వెళ్ళలేదు కా తర్వాత తెలిసింది రైస్ అని
పోయినారా
అక్క వెళ్ళింది నేను ముందే క్లాస్ కి వెళ్ళిపోయా ఇంక రాను చెప్పసే ఇగ అవునా ఆ
సారే సే శ్వేత టైం అయిపోయింది
ఆ సరే అక్క